హలో నమస్తే అండి.
నమస్తే అండి. గుడ్ ఈవెనింగ్ బాగున్నారా.
గుడ్ ఈవెనింగ్ అండి బాగున్నా. మీరు ఎలా ఉన్నారు?
నేను బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారు?
నేను కూడా బాగున్నాండి.
ఉహు తన్నారా అండి. ఏం తిన్నారు?
ఆ ఏం. అంటే మా మమ్మీ పప్పు టమాటా చేసిందండి పెసరపప్పు టమాట. అదే దిన్నా
పెసరపప్పు టమాట
లేదండి మా డాడీకి చాలా ఇష్టం అందుకే మా డాడీ కోసం పంట జేసింది మా మమ్మీ ఇవాళ
మరి మీ డాడీ గారు దిన్నారా అండి
లేదండి మా డాడీ పని మీద వేరే ఊరికెళ్ళిండి వస్తడు
మరి మీ డాడీ వచ్చేదాకా ఆ కూర ఉంటదా అండి
ఆ ఉంటదండి డెఫినెట్లీ ఉంచుతాం మేము
ఏమో మరి మొత్తం మీరే దినేలా ఉన్నారు
లేదండి ఇంక ఉంది చాలానే కూర
ఉమ్ పార్సల్ పంపియొచ్చుగా
ఎట్లా అండి మా డాడీ ఎట్లాగు కొద్దిసెప్పటికి ఇంటికే వస్తాడు గదా పార్సల్ పంపించి ఏం జేయాలే
నేను అనేది నాకు
మీ దగ్గరికి పార్సల్ వచ్చే వరకు ఆ కూర కుళ్ళిపోతదండి
ఎవరొండి రండి కూర
మా మమ్మే అండిందండి పొద్దున్నే లేసి
మీకు వండరాదా అండి
వస్తది గాని ఇంకా మా మమ్మీ వండితే మంచిగా ఉంటదని మా మమ్మీ వండ మన్న అఫ్ కోర్స్ అండి ఎవరి మమ్మి అయినా మంచిగా వండుతారు కదండి
ఉమ్ మరి పొద్దున నుంచి ఆ పప్పె దిన్నారా అండి
పొద్దున్న పప్పు దిన్నా అండి మధ్యాహ్నం చికెన్ కూరతో తిన్నా
చికెన్ ఎక్కడిదండి
నిన్నటిదే అండి
ఉమ్ హు మరి మీరు ఈ ఇయాల డే ఏలా గడిసిందండి మీది
నాడేముందండి పొద్దున్న లేసిన ఆరింటికేమో
ఉమ్
లేసిన తర్వాత ఇగ కొద్దిసేపు బ్రష్ యేసుకున్నా అండి బ్రష్ యేసుకున్న తర్వాత
ఉమ్
మిస్సిపట్టి అటు ఇటు తిరిగినా బయట
ఉమ్
అప్పటికే తొమ్మిది అయిందండి సిక్స్ థర్టీ నుంచి తొమ్మిది ఇంటిదాక నేను ఏం జేస్తున్నో నాకే ఐడియా లేదు కానీ చేసేసిన
ఏం జేసిలాండి ఐడియా గూడా లేకుండా అంతా
ఏమో అండి టైం అట్లా గడిచిపోయింది అంతే ఇంకా తొమ్మిదిటి నుంచి పది పదకొండిటి వరకు మా మమ్మీకి రికార్డ్స్ రాసిచ్చిన
మీరు రికార్డు గూడా రాసిస్తుంలా అండి మీ మమ్మీకి
అవునండి నేను చాలా హెల్ప్ జేస్తాము మా మమ్మీకి
అంటే నాకు గూడా రికార్డు రాసే ఉన్నాయండి మీరు ఎంత తీసుకుంటారా అండి రికార్డు కి
లేదండి ఓన్లీ మా మమ్మీకి మాత్రమే రాసిస్తా అండి నేను
అంటే పైసలు ఇస్తామండి మేము ఆ పైసలు ఇస్తామ అండి
లేదండి ఆ స్పెషల్ ఆఫర్ ఓన్లీ మా మమ్మీకి ఒక్కదానికి
మీరు చెప్పండి నాకు రెండు రికార్డ్స్ ఉన్నాయండి మీకు రెండు వందలు ఇస్తానండి
లేదండి రెండు రికార్డ్స్ అంటే మాక్సిమం రెండు వేలల్లో అయిపోయా యండి
ఓన్లీ పది పేపర్స్ ఉంటాయండి రాయడానికి అంతే
పేజీకిి పది మార్కులు వేసుకున్నా కూడా ఒక
అలా చేస్తారనండి మీరు హ అలా కూడా ఉంటారా మీరైతే
ఉంటాం కదాండి
మరి రేపు మంగళారం అండి రేపు స్పెషల్ ఏంటండి మీ ఇల్లు
ట్యూస్డే అండి మా ఇంట్లో మేము చికెన్ మటన్ ఏం తినము
అంటే మీరు ఏం చేస్తారా అండి ట్యూస్డే రోజు
పొద్దున్న లేసి పూజ చేసుకుంటామండి
ఇంకా
ఇల్లాంతా సార్ది వూడిస్తామండి
ఊ
ఇల్లు కడుగుటాం పొద్దున శుభ్రం చేసిన తర్వాత స్నానం చేసి ఇంకా దేవునికి పూజ దీపం ముట్టిస్తామండి
మీకు మీ మీర ఎంత మంది అండి సిబ్లింగ్స్
నేను ఒక్కదాన్నేనా అండి
ఎందుకాడి
మా మమ్మీకి నేను ఒక దాన్నే కూతుర్ని
అచ్చో మరి మీ మీకు తమ్ముడు ఉంటే మీరు ఎలా చూసుకునేటోళ్ళ అండి
మాస్తూ కొడుతున్నాయండి నేను మా తమ్ముడు ని
ఎందుకు అన్నడి
ఎందుకంటే ఆయన బాగా ఇరిటేట్ చేస్తుండే కదా నన్ను ఉంటే
అవునా అండి మరి మీ తమ్ముడు ఎలా ఉండాల అనుకుంటారని మీరు
నేను అనుకున్నలాగా ఆయన ఉండాడండి
అంటే ఎలా ఉండాలి అనుకుంటారని మీ తమ్ముడు
ఉమ్మ్ చెప్పిన మాట వినాలే
చెప్పిన మాట ఇంటే అదు వాళ్ళు తమ్ముడు ఎందుకు అయితారు
మీరు చెప్పేది కూడా నిజమాయండి కొంచెం సపోర్టివ్ ఉండాలండి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు కొంచెం ఇట్లా చీప్ మైండ్ సెట్ ఉండద్దు ఏ నేను ఏం చెప్పినా ఫస్ట్ పో మమ్మీకి చెప్ చెప్తారండి
అంటే ఆయన అలా మామ్ మమ్మీ అంటే బాగా ఇష్టం కావచ్చు అండి
ఎట్లా అంటే నేను కూడా చెప్పచ్చు కదండి వాని విషయాలన్నీ కూడా
అంటే ఎంతైనా ఎంతైనా అక్క కదా అండి మీరు అక్క కదండి మీరు
అక్కగద అని చెప్పట్లేదా చెప్పే విషయాలు చెప్పాలండి మమ్మీ డాడీకి కానీ అట్లా అంటే కోపం వచ్చే విషయాలు చిన్న చిన్న విషయాలు అంటే ఇట్లా గొడవలు ఎక్కువ అయ్యే విషయాలు అట్లాంటి చెప్ప
అంటే ఇంకేమేం చెప్ప ఇంక ఎట్లా ఉండాలని మీరు తమ్ముడు మీకు
నాకు అన్ని కొనియాలండి
మీ తమ్ముడికి ఏమైన్నా శాలరీ ఉన్నాదా అండి కొనియడానికి
మా తమ్ముడు మా మమ్మీ దగ్గరకి వెళ్ళి పైసలు నొక్కేస్తాడండి ఆ పైసల తోటె కొనియాలి
ఏ అంటే ఎలా నొక్కేస్తారండి
అంటే ఎప్పుడైన్న మమ్మీ ఖర్చులకి ఇస్తే తీసుకుంటాడు
అతనికి సరిపోదు కావచ్చండి మీకు ఎలా కొనిస్తాడండి
దాసుకొని కొనియాలండి నా కోసం
దాస్కొని కొనియాలన అండి మీరేమైన కొనిచిల్ల అండి మి తమ్ముడికి
ఫుల్లు గొన్నిచ్చిన అండి
చిల్ల అండి
ఇంకా అయన్నీ చెప్పుకుంటే చేసినా సాయం చెప్పుకోవద్దు కదండి అందుకె
అంటే మీర ఏం కొనియాలే కావచ్చు అండి అందుకే మీకు గుర్తు కూడా లెవ్వు
లేదండి ఫుల్ టైమ్స్ వాచ్ కూడా కొనిచ్చిన వాచ్ కి పైసలు ఇచ్చినాండి
ఏదో ఒక్కసారి కొనిచ్చండి ఉంటాదా అండి వాచ్ ఇంకా ఇంకేం కొనిచ్చిళండి అంటే మీ తమ్ముడు కూడా మీకు వాచ్ కొనిచ్చే ఉంటాడు కదాండి
ఆయన కొనిచ్చింది నేను ఒక్కటే సారి వేసుకున్నా అండి ఖతం విరిగిపోయింది అవాచ్
అంటే అది అంత డెలికేట్ గా వచ్చాండి మరి
ఆ
డెలికేట్ వాచ్ కొనిచ్చిండు కదండి మీకు మరి మీ డె మంచిగా చూసుకోలే కావచ్చు దాన్ని
అ డెలికెట్ కొనిచ్చిండి అందుకే ఆగల
అంటే ఇంకేమేమి కొనిచ్చినన్ని మీకు
షూస్
అ ఇంకా
ఇంక ఇంకా
ఇంకా
ఇంకా గుర్తు రావట్లేదండి ఉంటే కొనిచ్చేవాడేమో
మరి మీకేం గొనిచి మీరేం గోణిచిల్లు అండి మీ తమ్మునికి
నేను మా తమ్మునికి గుర్తులేదండి
మీ తమ్ముడు ఏమడుగుతారండి ఎక్కువ మిమ్మల్ని
ఇప్పుడైతే నేను ఒక్కాదాన్నే కద అండి
అంటే ఉంటే ఉంటే ఏం కొనియ్ అంటారండి
తెల్వదండి
ఉంటదిగా మీ తమ్ముడు ఎ అడుగుతూ ఉండేగా ఏదో పెద్దగా ఉంటది అది వీడియో గేమ్ సాడ్త రండి దాంట్ల
పిఎస్ ఫై ఆ అండి
మరి మీ తమ్ముడు ఉంటే గోనిస్తారా అండి అది
చూసాండి అప్పడ్వరకు
అప్పటి వరకు మీ తమ్ముడే కొంటాడు కావచ్చా అండి అది
ఏమో అండి తెలవదిగా
అప్పడు అప్పటికి మీ అక్కడ పైసలు ఉంటే కొనిస్తారా అండి మీ తమ్ముడికి
అమ్ మా తమ్ముడ్ నాతోని మంచిగా ఉంటే కొనిస్తాండి లొల్లి పెడితే ఆడుస్
అది కాస్ట్ ఎక్కువ ఉంటది కదాండి
నాతోనీ మంచిగంటే ఎంత కాస్ట్ అయినా కొనిస్తా అండి
మినిమం సెవెంటీ ఫై అంటే అది పిఎస్ వై అంటేనే ఫిఫ్టీ ఫోర్ కస్తుందండి మళ్ళ దానిలో గేమ్స్ ఆయన్ని అంటే వి ట్వంటీ థౌసండ్ అయితది మొత్తం మీకు ఎయిటీ సెవెంటీ థౌజండ్ లో అయిపోతది అండి అది
అవునా అండి
అంటే పిఎస్ ఫై ఫిఫ్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ కస్తదండి ఫిఫ్టీ ఫైవ్ కొనిస్తే మీ తమ్ముడు మెచ్చుకుంటడు కావచ్చు అండి
థర్టీ రూపీస్ థర్టీ థౌజండ్ కూడా ఉంటది కదా అండి
ఫిఫటీ థౌజండ్ ఉండదండి మినిమం అది ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అండి ఆది పి ఎస్ ఫై ఆ
అవునా
ఉమ్
తేల్వదండి నాకు మరి
నీ మీ తమ్ముడు ఉంటే మరి మీ తమ్ముడికి కొనియాలి కదా అండి
ఒక్కటి చెప్పండి మీ తమ్ముడికి ఇప్పడాక ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చి పెద్ద గిఫ్ట్ ఏదన్న
ఏమి ఇయలేదండి గుర్తులేదు నాకు
మీ తమ్ముడు ఏమిచ్చండండి పెద్ద గిఫ్ట్ మీకు
అసలు మాకు తమ్ముడే లేడండి మీరు ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఏంట
సరే అండి మీ ఇళ్లు మీ డాడీ ఎక్కువ ఇష్టమా మమ్మీ ఎక్కువ ఇష్టమా మీతో మాట్లాడినందుకు చాలా బాగా అన్ చిన్నండి థ్యాంక్ యూ
ఓకే బాయ్
మరియన్ని